ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం సంమస్కారం అండి
కూసోని చెప్తా లేదు మనం చెప్పు
చెప్ప
బాగున్నామండి మీరు బాగున్నారా తిన్నారా అన్నం ఏంకార ఏం కూర
మాది ఈయాల కారం పొడి అండి
మీ ఇంట్లో గ్యాస్ మద్దులతో గ్యాస్ మద్దుల మీద గ్యాస్ మీద ఆండుకుంటున్నారా పోయిల క కట్టెల
గ్యాస్ బుక్ అయితే లేదండి
ఎందుకు ఊళ్ళ కొత్త లేవా అండి అప్పుడు వేరే రాష్టం వాళ్ళకు యుద్ధాలు జరుగుతున్నాయట మనకు కూడా అదే ప్రాబ్లమ్ అవుతుంది ఏంది
అవునండి అప్పనుండే బుక్ అయితే లేవు ఏమయితతే లేవు కాక ఇప్పటికి పది రోజులు అండి పొయ్యి మీద వండుకోబట్టి
అవునా
ఉహు ఇబ్బంది అయితుందండి పొయ్యి మీద వంట చేయడం
అవునా అండి
అవునండి
పోయి మీద అన్నం ఎట్లుంటుంది అండి
పొయ్యి మీద అన్నమే మంచిది కదా అండి ఆరోగ్యానికి ఎంత మంచిది అండి
హ మరే రైస్ కుక్కర్ లేదా అండి
లేదండి మాకు రైస్ కుక్కర్ ఉంటే మా మామయ్య కరాబ్ చేసి
ఆహా ఏ అవును పిల్లలూ ఆస్ స్టల్ల్ ఉన్నారా
ఆ అ అవునండి అప్ప అబ్బాయ్ హాస్టల్ ఉన్నాడండి, పాప నాతోటే ఉన్నదండి.
అవునా
ఊ
ఇంక చెప్పండి
చెప్పండి ఏంటీ విశేషాలు ఏం కథ
ఆ పాప మాకే వార్నింగ్ ఇస్తాందండి
అంతే గదండి ఇప్పుడున్న జనరేషన్ కు తల్లులు గాదు వార్నింగ్ ఇచ్చేది పిల్లలు ఈయడమే ఊ అవునండి
ఊ ఈ కాలమే అసలు పాడు కాలం అండి మీ విత్తనాలూ ద మీ పొలం మంచిగ ఉన్నదా అండి
ఆ మందు గొట్టాలండీ ఇంతందండి అంతా
ఊ ఉ ఏం చేస్తాల్లండి
పొద్దువోయింది గదా అండి పని చేస్తున్నామండి మాది పల్లెటూరు గదండి ఇంతసేపు వాళ్ళు వీళ్ళొస్తే మాట్లాడు
ఆ రాను పోతున్న ఇంకా అండి చెప్పండి ఏ మనమే పోవాలే వల్ బ మా ఇంటి కూడా ఆగాను న నమ్ పోలే మా ఊర్లో చల్లడి గాలి వస్తుందండి ఇప్పుడు, పొద్దునా ఎండ బాగా గొడుతాందీ, చెట్లు. కూడా మొత్తం వాలిపోయినట్టుగా ఆకంతా రాల్తాంది అండి
మాక్ అడివీలల్ల మా నిప్పు వెడుతున్నారండి అడివి మొ మొత్తం కాలుతుందని తెల్లన్ దాకా ఎంత అంటే అంత బ్యూటిఫుల్ గా కనవడుతుందండి
ఎందుకండి ఎందు గాల వెడుతున్నారు మరి నీటిగుండడానికా జంగలు
అవునండీ
హూ అ
ఎప్పుడైనా ఎండాకాలం వచ్చిందంటే అట్లనే గాలవెడతరండి
అవునా మీకు తున్టాకు కోసే టైం దగ్గరకొచ్చిందా అండి
ఆ మొన్నా తుంటి మొట్లు కొట్టొచ్చిరండి అంటే మే నెలలో గోస్తరు ఇ ఇప్పుడు కొట్టొచ్చిర్రు కాబట్టి రెండు మూడు నె ఇప్పుడు ఈ రెండు మూడ్ నెల్లల్లా అది మళ్ళీ ఇగురు ఏసి చింతాకు అయితదండి. అయితే అందరెళ్ళి కోస్తారండి మేం గొయ్యవండి మాకు లేవదండి నేను బక్కగుంటా అండి
హూ
ఆ చేత గాదండి నాకు ఇంటి కాడ కూర్చొని తింటనండి నేను
లావు కావడానికీ ఏమన్నా సలహా తీసుకోరాదండి
చెప్తరా అండి మరి చెప్పరాదుండి ఏమన్న సలహా
ఇప్పుడూ ఏదో దాంట్లో జూమ్ మీటింగ్ అనేదా ఉంటదట గదా లావు అయ్యేది అల్లక్ పోతే ఏ లావ్ అయితారట అండి అన్ని బ్రేక్ఫాస్ట్లు ఆ లంచ్ ఫుడ్ డిన్నర్ ఫుడ్ ఇట్లా పెడతారంటండి అట్లా లావ అయితారాట
మూకావన్నీ నేను తినగలుగుతాను అండి ఎక్కువ తినలేనండి ఆ తినకనే లావ అయితలేను
తినాలండి తింటేనే కట్టెలా ఉన్నళ్ళు ఒక చెట్టుల అయితారండి
అవున అండి నిజమే గాని కొంచెం అంత తినంగానే కడుపు నిండుతాదండి
అంటే ఒక మనకు మొక్కను ఒక మొక్క కుక్కను చిన్నప్పటి నుంచి పెంచి దాన్ని పెద్ద చేసి దాని పూత కాతా వచ్చిన తర్వాత కాయ కాయ అని పడిన తర్వాత అతనే కదా అడి మనం తినేది అట్లా మీరు కూడా ఇప్పటి నుంచి తింటేనే మీ పే బిడ్డల పెళ్ళిళ్ళ మీ కొడుకుల పెళ్ళిళ్ళ అయ్యేసరికి మీరు బాగా లాభ అవుతారండి తింటనే
బక్కగా ఉండే పెండ్లి చేయొద్దా అండి
మీలాంటి వాళ్ళు చేయొద్ద అండి మరి అంత బక్క ఉంటే
ఉహు ఏమో అయిత కావచ్చు అప్పటి వరకు లవ్వు
ఎందుకండి మరి మీ మీ ఆయన తెచ్చి తెచ్చి పెడతారడా అండి
తెచ్చి పెడతానునండి తెచ్చి పెడితేనే కూసొని తింటానునండి పనికి వెళ్ళకుండా
మీరు ఉట్టేనే ఉంటారా అండి మరి ఇంట్లో
యూట్ గానే ఉంటానండి ఆ పని చేయనండి
గత ఎందుకు ఎత్తాలండి మరి ఒ కనీసం తినడా తినడానికి కూడా టైం ఉండదు అండి మీకు మరి
తినడానికి టైం ఉంటదండి కొంచెంమంత అన్నం తింటా
హా
కుంటా లేస్తా మళ్ళీ కొంచెం అంత తింటానండి
అదేని టైం తిననుకుంటేనే ఉండాలండి మీరు ఏం ఏం పని లేనప్పుడు తిను ఏం పని లేనప్పుడు తిరుకుంటేనే ఉండాలి
ఉహు
ఓ
కడుపులో పట్టద్దా అండి తినడం అంటే
ఊ పడేటట్టే తినాలండి
ఏదనా ఎక్కువైతే ఎక్కువైతే బయట కక్కాలండి
అదేనా ఎందుకు తినాలి ఎందుకు కక్కాలండి తినకుంటుంటేనే అయిపోతుది కదా
మిగిలేది మిగులుతుది కక్కేది బయట పడుతదండి
ఒక్కసారి కాకపోతే ఆయనతో కూడాడు తినంగానండి
అలభై నాని
పవ చెప్పండి చెప్పండి సైలెంట్ గా ఉంటార అండి
చెప్పండి మీరే చెప్పండి అండి ఏదన్నా ఏదనా గుర్తుక వస్తాలేదు అందుకే ఆలోచిస్తు మాక్కడా అంటే హోలీ అంటే హోలీ మంచిగా జరిగిందండి కాకపోతే మాకు అడ ఒక పది పదిహేను రోజు దాకా కోటంచ నరసింహస్వామి జాతర జరుగుతుందండి
అవు
అక్కడా యటలను కోస్తారు కోడి పిల్లను కోసుకుంటారు తింటారు అన్ని చేస
ఇది బావుంది
అక్కడ ఎట్లాంటే పూజలు పూజల్ పూజలు చేస్తారండి బండి పూజలు గానీ లారీలు అవి అన్ని చాలా బండ్ల పూజలు చేస్తారండి అయ్య గారు పన్నెండు గంటల వరకే ఉంటాది గుడి ఓపెన్ తర్వాత మళ్ళ సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి ఉంటదండి ఆ మస్తు జరుగుతదండి జాతర ఆడ అసలు ఎట్లా అంటే గుర్రపు బాణా లుతెలుసా అండి
తెలవదండి
ఎడ్ల బండి పైన గుర్రపు బానం కడతారండి బట్ దానికి డెకరేషన్ చేస్తారు రూ
ఆ
మన పెళ్ళిళ్లకు లైతో నాతు పెడతారు చూసినావా కాయితాలు అవి పెడతారండి మసుధ ఆ కలర్ కాగితాలు అ గుర్రబోమ్మకు కలర్ పూతారండి మంచిగా తయారు చేస్త రుదాన్ని చెక్క బొమ్మ లెక్క తయారు చేసి గుర్రపు బాణం ఎడ్ల బండి పైన కట్టుకొని పోతారండి హ సవమండి
చిమ స మీరు వెళ్ళారా అండి మరి హలో హలో